హా
ఆహా చెప్పండి. ఎం చేస్తున్నరు?
ఏం లేదండి.
ఆహా పండగలు ఇక్కడ జరుపుకుంటరా ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటరా.
ఎక్కువా ఇక్కడే అండి అత్త వాళ్ళ ఇంట్లోనే. ఐతే వెళ్ళడం ఇష్ ఇష్టమే గాని పంపీయరు కదా ఎక్కువ.
అవున్లే ఏదో ఒక పెద్ద పండుగలు గాని అట్లా అందరూ కలుసుకుంటాం కదా అట్లయినా.
హ్మ్ సంక్రాంతి వెళ్తుండే, కానీ ఈ సారీ సంక్రాంతి కూడా వెళ్ళలే.
అవునా ఉన్నరా అక్క వాళ్ళు, చెల్లి, తమ్ముడు, అన్నగాని ఎవరన్నా ఉన్నరా.
ఆ ఉన్నరండి అక్క, అన్న, నేను చిన్న.
అవునా.
హ్
ఆహా వస్తరా మరి అప్పుడు పండగప్పుడు మీరు ఎళ్తే. ఆహా పెళ్ళి అయిందా అక్క.
ఆ పెళ్ళయ్యింది అండి ముగ్గురు పిల్లలు.
అహా
వాళ్ళు పెద్దవాళ్ళ మనస్సు
అవునా
ఉను
ఆ మీరు చిన్న
హా నిను చిన్న అండి
ఉహు బాగా చేస్తారా ఇక్కడ పండగలు
ఆ బానే చేస్తామండి
ఆహా
సంక్రాంతి, దసరా
ఉహు అవును ఇక్కడ దసరా బాగచేస్తారు అక్కడ ఏమి ఉండదు మామూలుగానే ఉంటది. మా ఊళ్ళో ఇక్కడ దసరా బాగచేస్తారు గుళ్ళో మళ్ళీ బతుక్ బతుకమ్మ చేస్తారు అటు సైడ్ అది కూడా అమ్మ వాళ్ళింటి సైడ్ బతుకమ్మ బాగా చేత్తారు
ఆ మా సైడ్ కూడా సేమ్ అండి మా అమ్మ వాళ్ళింటికి ఇక్కడ బతుకమ్మ బాగచేస్తారు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడేమో దసరా బాగా చేస్తారు
అవునా
రావణాసురున్ని కాలుస్తారు
అహ మంచిగ అనిపిస్తాది ఆ
నాకు అక్కడికి వెళ్ళడమే ఇష్టం బతుకమ్మకి ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా అందరు మ్యారేజ్ అయినోళ్ళు అందరు వస్తారు అయిన
వస్తారు అవును
నేను ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో పండగ కి వెళ్తా అంటే మాఅత్తమ్మ ఇక్కడ బతుకమ్మని పేరవాలి కదా ఎవరు పేరుస్తారు ఆ గౌరమ్మ తీయాలి గదా ఇంట్లో నుండి అని అంటుండే నేను ఏడ్షినా లేదు వెళ్తా అని అయితే ఇగా ఒక ఇయర్ ఇగా పంపించిర్రు అంతే
ఆహా
ఇగా నెక్స్ట్ ఇయర్ నుండి నేను అడగడం కూడా మానేసిన ఇగా నేను పోయిన తర్వాత డిస్కషన్ చేయ్ వీళ్ళు ఇగ నా ముందు ఏం డిస్కర్షన్ చేయలే గాని నేను పోయిన తర్వాత తన ఉండాలే ఉండాలే అని అది ఇదా అని అన్నారట మా ఆయనతోటి మా ఆయన నాకు చెప్పిండు అ కంప్లైంట్స్ అన్ని
ఆయన విని చెప్తాడా అయినా వెళ్ళినా ఇప్పుడు రెండు మూడు రోజులు అయితే ఉండాం కదా ఒక రోజు రెండు రోజులు ఉంటాం వచ్చేస్తాం కదా ఎలాగో మ్మ్ బతుకమ్మ తొమ్మిది రోజులు చేస్తారు కదా ఏముంది అక్కడొ రెండు రోజులు ఇక్కడొ రెండు రోజులు
బాగా చేస్తారు కదండి లాస్ట్ రోజు నేను వెళ్తా అని నేను అన్నా
ఆహా అట్లనా ఆ హ హ మీ ఆయన నీ సపోర్టే అనమాట
ఆ యాక్చువలీ ఎవరి సపోర్ట్ గాదు అటు కాకుండా ఇటు ఇటు కాకుండ ఇగా మధ్యలో అన్ని చెప్పిండు లైఫ్ లా అన్నది నీకు ఉండాల ఉండాల అని అది ఇది అంటే ఇగా నాకు అర్ధం అయిపోయేది ఇగా పొవద్దు అనే ఉండే అని
ఆహ అంతేలే
మళ్ళా నాకు ఇక్కడ ఎవ్వరు తెలవది ఇగ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వారు చుట్టాలు ఎవ్వరు లేరు ఒక్కదాన్నే పోవాళ్ళి వాళ్ళ తోటి ఏంమాడతావు ఏం అట్లాడలే మేము ఆడలేం వాళ్ళ ఆడతాంటే వాళ్ళ పక్కన నుంచిని ఆడినా అంతే
ఆ మన మన ఇంటి దగ్గర అయితే ఫ్రీడమ్ ఉంటది గదా అందరు తెలిసిన వాళ్ళే మంచిగా ఆడవచ్చు ఆ అందరిని పలకరియొచ్చు అన్నీ అవును అందుకే అక్కడ మంచిగా అనిపిస్తది
ఇక్కడ నేను ఎవర్ ఎవరో గూడ తేలివదు అన్నటు గా ఇగా అంతే
అవునా ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళయి
వన్ ఇయర్ అయిందండి
వన్ ఇయర్ ఆహా
మ్
అవునులే కొత్తలో ఏమయ్యా అంత పరిచయం అవ్వరు అందరూ
మ్ మళ్ళీ అక్కడే ఉంటే పరిచయం అయితుండేమో మేము ఇగా అక్కడ ఉండం గదా
ఆఆ
ఉమ్
నీ స
అక్కడ ఉన్న కూడా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళాం కాని ఎవరు ఎవరైనా తెలిసినా వాళ్ళు ఉంటే ఆ మాట్లాడుతాం అట్లా ఉంటే తెలుస్ తది నాకెవరు తెలిసిన వాళ్ళు లేరు
ఆ ఇప్పుడు మీరు ఉండేది సిటీలో మీ అ
ఆ పళ ఊర్లో ఉంటది
అయితే మళ్ళీ మీరు పండుగలకి ఇప్పుడు ఇక్కడ నుంచి పల్లెటూరుకి వెళ్తారా వాళ్ళ ఇంటికెళ్తారా ఆ అక్కడికి వెళ్తారు గానీ ఇక అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్దానికి కుదరదు
ఆ కుదరదు
ఆహా అ ఇంకేంటి మరి ఏం పండగ ఇంకా ఎక్కువ చేసుకుంటారు బాగా జరుపుకుంటారు
ఏం పండుగ తీసుకుంటాం దసరా ఇంకా
బోనాలు చేస్తారా
బోనాలు అంటే ఈ ఈ ఆషాఢ బోనాలు చేయం మ కు మళ్ళన్న బోనాలని సట్లో ఉంటాయి ఆ సట్లద డిసెంబర్ లో ఉంటాయండి
అవునా
ఐడియా ఉందా అంటే నాన్ వెజ్ కాదు వెజ్జే
అవునా
ఆ
ఆహా
డిసెంబర్ లో చేసుకుంటాం నాన్ వెజ్ దినం వన్ మంత్
అంటే ఊరు మొత్తం చేస్తారా
ఆ లేదున్నోవాళ్ళు ఇస్తారు దాదాపు అందరికింటాయి
ఆహా
అంటే కొమరవెల్లి అని విన్నారా ఎప్పుడన్నా కొమరవెల్లి సిద్దిప ఆ అట్లా ఆ బోనాలు ఇంట్లో ఇంట్లో వేసుకుంటాం అంటే ఆ డిసెంబర్ మంత్ లో చేసుకుంటారు అందరు
ఆహా అంటే చుట్టాలు అందరినీ పిలుచుకుంటారా
ఆ పిలుస్తాం గాని ఎవ్వరు రారండి అందరికింటే దాదాపుగా లేని వాళ్ళు వస్తారు మా ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు మా తమ్ము తెలిసిన వాళ్ళకి చెప్తది ఐదు కిలోలు పరమాన్నం ఐదు కిలోల వైట్ రైస్ కూరగాయ అవి ఇస్తాం మది ఇంకా మా ఊరు దగ్గర ఈస్గన్ టెంపుల్ అని ఒకటి ఉంటది శివమల్లన్న అని అక్కడ కూడా ఇస్తాం
ఈ ఆషాడం బోనాల్ చేయరా
ఆ చెయ్యమండి ఆషాడం బోనాలు
ఆహా ఇంకా డిసెంబర్ మంత్ లోనే చేసుకుంటారు అన్నమాట
ఆ ఆషాడంలో అంటే ఇట్ల గ్రామ దేవతకి చేస్తారు అంతే అంటే బోనం లా కాదు కాని కోడి ఇంకా అప్పాలు అ వేస్తారు గారలు బెల్లపప్పాలు అని
ఆహాహ ఒకే అట్ ఆ పోనాలు చెయ్యరు సిటీలోనే చేస్తారు బాగా హైదరాబాద్ నిన్న అప్పుడు ఉండప్పుడు చేసి చూసేదాన్ని బాగా అవునా రాల దరవాజ బానే చేస్తారు అటు అదే నేను చెప్పాను కదా ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇల్లుందని అయితే పోయిన సంవత్సం తీసుకెళ్లాడు కరెట్ క్ట్ బోనాల్ టైమ్ లో నే తీసుకెళ్ళాడు మా ఆయన అప్పుడు వెళ్ళినప్పుడు చూసాము అంత ముందు కూడా ఇగ అంతే ఉన్నప్పుడు చూసేదాన్ని అట్లా హైదరాబాద్ లో ఉన్నప్పుడు
మ్మ్ ఆ ఎక్కడ చేయరు ఊర్లల్లో అసలు చేయరు
మొత్తం చెయ్యరు కదా అవును ఊర్లల్లో చెయ్యరు ఇంగ బతుకమ్మ కూడా మధ్య మధ్యలో వచ్చింది అంత ముందు ఉండేది కాదు ఊర్లో
మ్మ్ మా సైడు ఉంటుండేనా ఉ ఉంటుండేగానీ అంతగా చేయక పోతాండే ఇప్ ప్పుడిగా కొంచెం ఎక్కువ అయ్యింది
అవున ఎక్కువయింది ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు పేరుస్తున్నారు ఇప్పుడు ప్రతిది అవును ఆ ఇంకా ఆ నాన్వేజ్ తింటాను ఆ తింటం మేము మీరు తిన్నారా
ఆ తింటామండి కొందరు తినరు కదా అందుకు అడుగుతున్నా
ఆహా తింటా మేము అన్ని తింటారా నేను రొయ్యలు తప్ అన్ని తింట రొయ్యలు తినను
హ్మ్ హు అన్ని అంటే చికెన్ ఒకటె ఎక్కువ తింటా మ్మ్
ష్ అయ్యి మూడేళ్ళయింది
మ్మ్ ఫిష్ ఆ తినను ఆ మటన్ కూడా ఇప్పుడు ఇప్పుడు తింటున్నా
ఎందుకని చేప తినరా అసలు
ఆ తినమండి అదే నా వండడం రాదు అయిన కూడ నేను తినను లే
మీ ఆయన
మా ఆయన ఎప్పుడు ఒకసారి తింటారు వాళ్ళ చెల్లె వండితే
అవునా అయ్యా పాపం మీ ఆయన కోసమైనా నేర్చుకోపోయారా హాహా
మా ఆయనని తీసుకురానికి ట్రై చేస్తాను మా ఆయన తీసుకరారు
హుమ్ ఖరాబ్ చేస్తాయేమో చెప్పి అనుకుంటాడు నాకు వచ్చిన కొత్తలో ఒక రెండు మూడు సార్లు కుదరలేదు అన్నమాట తర్వాత తర్వాత బా నేర్చుకున్నా బా చేస్త అందరి చ నేను చేస్తే అందరికి ఇష్టం మంచిగ తింటారు ఇంకా అది జొన్నారోట్టెలైతే సుప్ పర్ ఉంటది నేనెం ఏం చేస్తా మళ్ళీ సాయంత్రం అదే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆయన పట్టుకొస్తాడు అన్ మాట ఎక్కడన్నా చేపలు అట్లా ఉంటే దొరికితే పట్టుకొస్తాడు ఆయన తీసుకొచ్చి మాకిచ్చేసరికి తే సాయంత్రం ఏడు ఎనిమిది అవుతది ఒక్కోసారి ఎప్పుడన్నా అట్లా సడన్ గా తెచ్చి ఇస్తే లేట్ అవుతది సాయంత్రము ఇంకా దాన్ని నె రుద్ది కడిగి ఆది చేసే వరకు టైం పట్టిది కదా
ఉహుమ్ అదిగో అడగాలి అది ఇదని అంటాడు వదులే నా కూడా ఎప్పుడు వండలే కాబట్టి
బయటా మనం తెచ్చినప్పుడె వాళ్ళనె కట్ చేసి కొంచెం శుభ్రంగా కడిగియమంటే ఇస్ ఇచ్చేస్తారు ఒక యాభై రూపాయలు తీస్ ఉంటరు కడిగిస్తారు ఆ ఇంకా తీసుకొచ్చి డైరెక్ట్ వండుకోవచ్చు అవి మంచిగ శుభ్ర శుభ్రం చేసిస్తరు అట్లుంటయి ఇంక జొన్న రెట్లు నేను చెయ్యకపోయినా అనుకో స ఆ ఒకవేళ ఆ రోజు సడన్ గా చేపలు వచ్చినయి అంటే ఎంత టైమ్ అయినా సరే ఎనిమిదయినా తొమ్మిధైనా చేస్త సరే జొన్నరోట్లు మొదలు పెడతా చేయడం ఎందుకంటే చేప ఉంటే అంత బాగుంటది జొన్నారోట్టే ఉంటేనే తినాలనిపిస్తది
హమ్
రైస్ అంత టేస్ట్ ఉండదు మళ్ళీ
ఆహా ఎట్లా అలవాటు ఉంటె ఇక అట్లా
ఆ అట్లా అలవాటు మాకు నాన్ వెెజ్ ఖచ్చితంగా నాన్ వెెజ్ ఉంటె అంటే జొన్న రొట్టె చేస్తా బావుంటది ఇంక మీరు చపాతీలు చేసుకుంటరా
ఆ చపాతీలు తీసుకుంటా మండి
ఆహా
అదే రైసే తింటాం నైట్ టైం లో ఎక్కువ ఎప్పుడో ఒకసారి రైస్ తినాలనిపియక పోతే నేన్ చపాతీ తీసుకుంటా ఆ ఇద్దరమే
యా ఇంక మరి మార్కెట్ కి కూరగాయల మార్కెట్ కి మీరే వెళ్తారా
ఆ వెళ్తానండి దగ్గరే అంటే దగ్గరే అంటే వెనస్డే ఇంకా సాటర్డే మార్కెట్ పెడతారు దగ్గర అప్పుడే వెళ్ళి ఇంకా కూరగాయలు తీసుకొచ్చుకుంటాం
ఆహా రెండు రోజులు ఉంటందా వారంలో
ఆ వారంలో రెండు రోజులు
ఆహా నువ్వే వెళ్ళి తెచ్చేసుకుంటావ్
మా ఆయన కూడా వస్తాడు టైపాస్కి ఇద్దరం వెల్తాం మా అయన కూడ లేక పోతే నేనె వెడతా ఒకదా
ఆహా
మీ దగ్గర ఇంటి ముందుకొస్తాయా అండి
మాకా లేదు అం ఇటు తక్కువ ఎప్పుడో వె రెండు మూడు రోజులుకి ఒకసారి ఒస్తుంటది గని మా ఆయన్ తెస్తడు కూరగాలు
ఆహా మార్కెట్ని తీసుకొ
ఉమ్మ్మ్ ఆయన అట్ నుంచి ఒస్తడు గదా డ్యూటీ నుంచి ఒస్తారు కావట్టి మధ్యలో మార్కెట్ ఉంటది తీసుకొన్ ఒచ్చేస్తరు
ఆ హా
ఒకేసార్ తేరు మళ్ళయన రెండ్ రోజులకి మూడు రోజుల్ సరిపడా అట్లా చేస్తారు
ఒకసార్ తెస్తే ఇగా ఫ్రిడ్జ్ లో పెడితే పాడైతయ్
పాడైతయా అ అందుకనె ఆ ఆ ఏ రోజుతో ఆ రోజు తేస్తాడు రోజు తీసుకొస్తడు ఎప్పుడో ఒకసారి రెండ్రోజులు మూడ్రోజుకు సరిపడా తేస్తాడంతే
ఉ
నిన్నేవో మర్చిపోయిండటా అహ్ కూరగాల్ తేవ మర్చిపోయిండు రెండే రెండు ఆ ఆలుగడ్డలుంటే చేసా పొద్దున కూర
ఆ హ
ఇంకేంటి సరే అండి మరి
ఆ సరే అన్
అ